ఆ ఆ అది అతుంది ఇష్టపడి
ఇష్టపడి
ఆ తెలుసు
చెప్పాలి
చెప్పాలా
స్టార్టింగ్ నుంచ చెప్పాలి ఎలా జరుగుత
ముందు పెళ్లి చూపులుంటాయి తండ్రి అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడ్డ తర్వాత
ఇష్టపడ్డ తరువాత ఆ ఇగ
పెద్ద వాళ్ళు మా
పెద్ద వాళ్ళు మాట్లాడుకుంటారు ఉం
పెట్టిపోతలు పెట్టిపోతలు ఏమేం మేం పెడతారు అబ్బాయికి అమ్మాయికి అదే అడుగు
అదే అడుగుతారు
ఏ ఇష్టం ఉన్నోల్లు ఇగ గోల్డ్ పెడతారు ఇగ అబ్బాయి కూడా కొంచెం గోల్డ్ పెడతరు అందరు కలిసి ఖాయం చేసుకుంటా ఓకే చేసుకున్న తర్వాత ఇక ఇగ పెళ్లి పెట్టుకోవాలి కదా పెళ్లి కార్డు పెట్టుకుంటారు ముందు ఎంగేజ్మెంట్ చేసుకుంటారు ఇద్దరు ఇష్టపడ్డక ఎంగేజ్మెంట్ అయి తర్వాత ఆ ఎంగేజ్మెంట్ లోనే పెళ్లి పెట్టుకుంటారు అట్లా పెంట్ల బెట్టుకొని ఇంగ పెళ్ళికి ఇక చేయాల్సిన అన్నది
అమ్మాయికి బట్టలు దీసుకుంటారు మనకి అలా వాళ్ళకి అమ్మాయ్ తరుపునోల్లకి అబ్బాయ్ తరుపునోల్లకి అన్ని తీసుకుంటారు గోల్డ్ దీసుకుంటార్ ఏమన్నా డబ్బులు అవసరం ఉంటే గూడా ఇచ్చుకుంటారు ఇచ్చుపుచ్చుకుంటారు ఇగ అన్ని పెళ్లి పనులు స్టార్ట్ చేస్తారు పెళ్లికి ఆ ఇంగ్ ఫస్టు రోజు అగలి ఫంక్షన్ జెర్
తర్వాత మెహంది కన్ ఫంక్షన్ రా మళ్ళీ సాయంత్రము సంగీతుంటది మూడ్రోజులు జేసుకుంటారు మళ్ళీ రెండో రోజేమో
అందరి ఇగ చుట్టుపక్కల వాళ్ళను బంధువులను అందరినీ బిలుస్తారు
కోరాలి ఎసుకోనీ అమ్మాయిని పెల్లికూతిరిని ఏసి కూరాళ్ళు ప్రోగ్రాము అన్ని ఉంటాయ్ గద
ఊ ఈగా అబ్బాయిని దీసుకురావడానికి కొంతమంది ఏళ్తారు
ఇగ తలవాల బియ్యమని ఇగ ఐరండ్లు దెస్తారు కూరాళ్లు వడతరు ఇగ అన్ని చిన్న చిన్న పనులు అన్నీ ఏస్తా ఉంటారు పెళ్లిలో మట్టెలు మంగళసూత్రం దిసుకొస్తరు
అమ్మాయికి నళ్ళ పూస ఇస్తారు మళ్ళీ తలస్నానం జేపిచ్చి పెళ్లి కూతురుని రెడీ జేస్తారు
పెళ్లి కూతుర్ని రడీ ఏషి ఐరండ్ల పూజ చేేపిచ్చి
ఇగా ఆ వా అమ్మ వాళ్ళు ఓడిబీయ పోస్తారు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారు ఆ
వొడు బియ్యం బోషీ ఇగ కళ్యాణ మండపం తీసుకెళ్తారు తీసోకెళ్ళి అక్కడ ఎదురుకోల్లని ఉంటాయ్ ఇట్ల అందరు గలిషి అబ్బాయిని ఎదుర్కుంటారు అనమాట తీసుకొస్తారు
ఉ
అబ్బాయి దగ్గరికెళ్ళి ఆ అబ్బాయి వాళ్ళని అందరినీ ఇట్లా ఎదురుకొడు తీసుకొనొచ్చి ఇగ కళ్యాణ మండపంలో ఆ ఫస్ట్ పోల్ బోస్తారు. పోలు వోషి
ఇగ అబ్బాయిని దీసుకొచ్చి ఫష్టు అయివారు పూజ్జేస్తాడు
పూజ్జేసి మళ్ళీ అమ్మాయిని పిలిపిస్తారు
అమ్మాయిని అమ్బాయిని కూర్చోబెట్టి పూజ జేసి ఇగ మధ్యలో ఒకటి కావల్లాంటిరు గోట్టేసి ముందు హెల్తార బిళ్ళ పెట్టిస్తా
జీలకరా బెల్లం పెట్టించిన తర్వాత తా ఇగ మళ్ళ కొన్ని మంత్రాలు చదివిస్తార్ పెళ్ళ మంత్రాలు అవి ఇవి చదివిపించి తాళి కట్టిస్తారు
పైనకిచ్చి ఇంగ ఐటమ్స్ ఉంటాయి. గోళ్ళు పెడతారు అప్పుడే మట్టలు పెట్టితారు అమ్మాయికి
ఇంగ కట్న కాలకారి ఇంకా పెట్టేదంట అన్ని పెట్టితాంటారు అప్పుడు అట్లా
అవన్నీ చేసి ఇయ మైలా కోలా ఇంగ ఉంటాయ్ అన్ని కారిక్రమాలు అన్ని అయిపోయిన త ఆప
హోమం కలుస్తారు
హ్మ్ నేను చూసిన పెళ్లిలో బట్టలు కొనుక్కోడం
ఆ
ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవడం
ఆ
పల్లెటూళ్ళయితే ఇంటి ముంగటే వివాహం చేసుకోవడం
ఆ
ఇవన్నీ ఉంటాయి తర్వాత కట్నకానుకలు మాట్లాడుకోవడం
హ్మ్
అవును
నేను చెప్పింది ఇంటి దగ్గర పెళ్లి గురించి చెప్పా
హ్మ్ బయట చేసుకుంటే ఇవన్నీ చెస్ పోవడము తెల్లారి రిసెప్షన్ పెట్టుకోవడము
అ
ముందు రోజు కూరాలు పట్టుకోవడం
ఆ
ఈ పనిచెర్ పేటెయ్ అవును ఇగ ప్రాసెస్ అంతా జరుగుతది
అవును
ఈ పెళ్ళిళ్ళలో వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళ వచ్చిన వాళ్ళకు పోతా వాళ్ళకు రకరకాల పిండి వంటలు అది ఇది అన్ని చేస్తారు మర్యాదలు చేస్తారు, అందరిని పలకరించుకుంటారు.
ఆ అవును
అందరు కలుసుకుంటారు
ఆ
కలుసుకున్న తర్వాత తెల్లారి సత్యనాయణ పూజ పెట్టుకుంటారు
అ
యా తెల్లారి ఆ పూసలు అనేది కూచ్చుకుంటారు
హ్మ్ అవును
ఆ తెల్లారి
మళ్ళీ చిన్న విందు ఏర్పాటు చేసుకుంటారు
అవును అది అయిపోయిన తర్వాత
ఆ
అప్పుడు పెళ్లి కారెక్టర్ ముస్తాయి. కానీ మన దేశం అయ్యో పెళ్ళికి చాలా ఖర్చు పెడతారు
కడుతరు
కలివిడికి ఖర్చు పెడతారు స్థాయికి మించి ఖర్చు పెడతనే ఉంటారు.
అవును
బట్టలని తిండి అని తిండికి ఎక్కువ ఖర్చు పెడతారు ఇగ ఇది ఇంత ఉండాలి తిన్ డి అని
అవును తిండికే ఎక్కువ పెడతాంటారు
అవును
ఉ గోల్ద్ కొంటారు
కోల్డ్ ఎక్కువ కొనద్దు ఇప్పుడు మనకు లక్ష ఆ రెండు లక్షల దగ్గరకు ఉంది
అవును
డెబ్బై ఐదు వేలు చెల్లారా ఉంది
ఆవును
ఆ ఇంకా బట్టలకు బట్టలకు ఎక్కువ ఫంక్షనాలకు ఖర్చు అని చెప్పేసి
అవును
ఆ డెకరేషన్ ఖర్చులు
అమ్మాాయికి లక్ష బట్టలక్కీస్తే అబ్బాయికి యాభై వేలు.
అదేమి ఇంకా ఉంటాయి ఇంకా చాలా ఖర్చులు
ఇంకా ఇ అన్ని ఈ పెళ్లి ప్యన్ పందిర్లు వేయడము ఇగ ఇంటి ముందు అన్నీర్ రకరకాల పూలతోటి అలంకరణ లైట్ల అలంకారణ అన్నీ ఇస్తనే ఉంటారు
ఎవరెవరు నచ్చితే అట్లు ఖర్చు పెడుతారు పెళ్ళకి ఎంతైనా ఉ అంత ఖర్చు నా ఉద్దెశ్ దేందంటే అంత ఖర్చు పెట్ అవసరం లేదు
సింపుల్గా యేసుకోవాలా
ఆ తక్కువలో ఏ పెళ్లి బట్టలు కొనుకొనేసి దా అన్నం కూర ఒక స్వీటు
ఉ
ఇత్త పేరు ఇ పెట్టుకొని
ఓ రెండు రకాల కర్రీస్ చేసుకోవాలే ఒక సాంబార్ చేసుకోవాలే
మీరు ఒక స్వీట్ వేస్తే సరిపోతది కి ఎక్కువ ఖర్చు పెట్టుకోవద్దు అయిపోతది
అవును
ఖర్చులు పెట్టుకునుడు అప్పులు చేసుకునుడు
అట్లా చేస్కొకుండ
ఉ ఆ అట్లే చేసేస్కోవాలే హోటల్
అవును
ఈ బంగారం పెట్టుకోవాలని చూస్కున్నా గాని ఇప్పుడు లక్షా డెబ్బై వేలు ఉన్నాయ్.
ఇప్పుడు కొనలేము ఎమ్ కొంటాం
ఏం ఉంటే బంగారు ఉన్నదే సరువుకుంటారు అందరు.
అంతే మరి
ఉ
తగ్గినాక కొనుక్కకోవచ్చు ఇప్పుడైతే ఉన్నంతలో పెట్టుకోవాలి. ఊ ఇంకా మాట్లాడ ఆ అయిపోయింది ఆ సరే
ఓకే అండి
ఆ ఓకే థ్యాంక్ యూ